హలో
హయ్
హాయ్
బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాము
ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదరా జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అయితున్నా
ఉహు
నువ్వేం చెస్
అయిపోయాయా ఈవినింగ్ వర్క్స్ అన్ని
ఈవినింగ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయాలి
అవునా ఏం లేదా అక్క ఖాళీగనే కూర్చొని ఉన్నాను
అవున స్నాక్స్ ఏం పెట్టారా అక్కడ హాస్టల్లో
ఆహా పేటరు అక్క ఓన్లీ టీ పోస్తారు మిల్క్ ఏమి ఉండదు కాని టీ పోస్తారు కాకపోతే నేను తగను టీ అలవట్లేదు నాకు
అదే అదే
ఆ
ఏ టాపిక్ ఇంకా ఫెస్టివల్క వెళ్తారా మీరు
ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం ఫెస్టివల్స్ లేవు కదా అక్క మొన్ననే ఉగాది కదా
ఉగాదికి వెళ్ళేసి వచ్చారా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ దగ్గర ఉగాది
మేమైతే మాన్ ఇంగే లేసి అన్ని వర్క్స్ అయ్యా ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని హెడ్ బాత్ తరవాత దేవుడి రూమ్ క్లీన్ చేసేసుకుంటాం అలాగే ఫొటోస్ మొత్తం మంచిగా క్లీన్ చేసి వాటికి బొట్లు పెట్టేసుకొని మామిడి తోరణాలు కట్టుకుంటాం
అవును
హుమ్ మామిడి తోరణాలు కట్టుకొని పోట్ ఇ దీపం పెట్టేసుకొని ఇంట్లో అన్ని దేవుళ్ళకి
హుమ్
పచ్చడి తయారు చేసుకుంటాం ఉగాది పచ్చడి దాంట్లో మామిడికాయలు చింతపండు ర చింతపండు రసం మామిడికాయలు ఉప్పు కారం అలాగే వేప పూత కోసం వేప పూత వేసుకుంటాం కొంచం బెల్లం మ్మ్ ఇంకా కుడుకావక్కలు అంటే మనం లైక్ ఆ కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా ఆ అవునవును కొబ్బరి ముక్కలు కట్ చిన్న చిన్న నా కట్ చేసుకొని
హుమ్
పచ్చడి చేసుకుంటాం ఉగాది పచ్చడి
అవును ఏం చేస్తారు మీ దగ్గర కొన్ని కొన్ని ప్లేసెస్ లో భక్షాలు పూర్ణాలు బొబ్బట్లు చాలా రకాలుగా చెప్తారు మీ దగ్గర ఏం చేస్తారు మీరి ఇంకా బోరెలా ఆహా ఎలా చేస్తారు బూరెలు మా దగ్గర దగ్గర ఇప్పుడు పూర్ణాలు ఆ బొబ్బట్లు ఓ ఇట్ భక్షాలని కూడా అంటారు కొందరు
అవును మేము పూర్ణాలు అంటే వాటి ని రౌండ్ గా చేస్తారు కదా వాటిని మాత్రమే పూర్ణాలు ఉంటాం మేము
అవునా
ఆ
అంతే అవి పూర్ణ లేరా బొబ్బట్లో అంటే ఇంకా చపాతి టైప్ లో
ఆ అవును కొందరు చపాతి పిండితో చేసేదన్ని కూడా పూర్ణాలనే అంటారు
ఆహా నాకైతే ఇలా తెలుసు ఇంకా కొందరేమో ఆ పూరి టైప్ లో సమోసా టైప్ లో మలిచేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు
ఆహా మేము అట్లేం చెయము నార్మల్గా ఇట్లా ఆ చెనగపప్పుని ఫస్ట్ ఉడ్కబెట్టుకని ఆ ఫస్ట్ నానబెట్టు పెట్టుకొని తర్వాత కుక్కర్ లో కొంచెం ఉడకబెట్టుకొని అది కొంచెం బాయిల్ అయ్యాక ఆనకమో పానకమో అంటారు కదా
బెల్లం యాడ్ చేసి ఆ చక్కెర్తోనే ఆహా అంటే బెల్లం చక్కర పాకం పట్టాలా
ఆ అవును చక్కర పాకం పట్టాలి
ఆహా
కొందరు బెల్లంతో కూడా చేసుకుంటారంట కానీ ఎప్పుడు చేయలేదు మా మమ్మీ
హ హ
చక్కెరతో చక్కర పానకం ఆ ఆది పప్పుని దాంట్లో వేసేస్తాది ఆ పానకంలో
ఆహో మ్యాష్ చేయాలా పప్పుని
ఆ పప్పుని మ్యాష్ చేసేసి ఇ మనం ఇందక పానకం పట్టుకున్న దాంట్లో వేసేసి మళ్ళీ కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉంచాలంటా పాకంలో ఉంచి మ్మ్ కొంచెం కలుపుతూ మనం అట్లా మిక్స్ చేేస్తూ ఉండాలి
ఉ ఉమ్మ్
తర్వాత చెప్ప ఆ గోధుమ పిండిని కలుపుకొని
ఉ
చపాతి టైప్ ఇగ చపాతి లా చేస్తాం కదా
అవునవును
ఉ అలా చేసుకని కొంచెం ఆయి నెయ్యి వేసి కొంచెం గి యాడ్ చేస్తూ కాలుస్తారున్నమాట
ఆహా అవి బూరేలు అంటారా మీ దగ్గర
ఉ అవును ఆ అవును ఉ బొబ్బెట్లు కూడా అంటాం
ఆహా బొబ్బట్ అదే మా దగ్గర ఇంకా ఇట్లానే కక్ ఆహా ఆ బెల్లంతో పూర్ణాలు లాగా చేస్తాం రా సేమ్ ఇంకా యాజస్టిజ్ శనగపప్పు నానబెట్టేసేసి కుక్కర్ లో మెత్తగా మ్య చి ఉడికాక మ్యాష్ చేసేసుకొని ఆ తర్వాత బెల్లం యాడ్ చేస్తారు బెల్లం యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించేస్తా దగ్గక అయితది ఇంకా అది అది చల్లారక మనం లడ్డు లా ల బాల్స్ చేసుకోవాలి అది పూర్ణం పిండి అంటారు దాన్ని దాన్ని మనము పూ ఆ చేయ్యొచ్చు ఇంకా ఏదైనా ఆ
ఎక్కువ అయితే భక్ష్యాలే చేసుకుంటారు కదా అంటే బూరేలు అన్ లైక్
ఆహా మా దగ్గర అయితే ఇవే ఇంకా ఇదే ఇదే మెయిన్ న్ పూర్ణం అది ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని చపాతి పిండిలో చేసుకుంటారు లేదంటే మైదా పిండిలో చేసుకుంటారు లేదంటే అంటే మినపప్పు దోసపిండి ఉంటుంది కదా మనకు
అవును
నైట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటారు దోసపిిండి లాగా కొంచెం గట్టిగా ఉ అందులో కూడా డిప్ చేసేసేసి ఆయిల్ డిప్ ఫ్రై చేస్తారు ఇలా కూడా చేస్తారు ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఇంగ వెరైటీ ఇంకా అది మేము అలానే ఆల్మోస్ట్ ఉగాది ఫెస్టివల్ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక లో తలంటి స్నానాలు చేసేసుకొని దేవుడి పటాలు తూడ్చేసు కొని ఇంకా బొట్లు పెట్టేసుకోని పూజ చేసేసుకుంటాము ఇంగా మనకు ఉగాది పండుగనే కదా మెయిన్ కొత్త సంవత్స రం మనకు ఆ ఉగాది పండుగ అవును అవును ఇంకా ఫార్నర్స్ కంటే అది న్యూ క్యాలెండర్ చేంజ్ అయాతుంటే అది న్యూ ఇయర్ గాని తెలుగు వాళ్ళకు మాత్రం ఆ మనకు ఉగాది పండుగ తోనీ న్యూ ఇయర్ స్టార్ట్ అయాతుంది కదా ఇంకా మెయిన్ గా మనకు ఉగాది పచ్చడి ఫేమస్ ఇంకా ఉగాది పండుగకి ఆ ఉగాది పచ్చడి ఇంకా షడ్రుచులతో చేసేసుకుంటాం కదా మనం ఎప్పుడు ఈ ఉగాది టైమ్ లో ఇంక కొత్త చింతపండు ఇం య్యాటిజ్ కారం కూడా కొత్తది వస్తుంది అవును అవును ఇంకా అదే షడ్ రోజులు ఉండాలి మనకు ఆరు రుచుల కలయిక తో ఏం లేదు దానికి మీనింగ్ ఇంకా లైఫ్ లో కూడా ఒడిదుడుకులు అన్ని కష్ట సుఖాలు వస్తా ఉంటాయి కదా అన్నిటిని తట్టుకొని ఉండాలని కాన్సెప్ట్ అంతే ఇంకా ఆ విధంగా చేసేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి ఇంటిల్లిపాది అందరూ పూజ చేసేసుకుంటాము
అ
ఇక తర్వాత కొంచెం మామిడి తురుముతో పులిహర చేసేసుకొని ఇంకా ఇష్టం ఎవరికి పూరీలు అన్న వాళ్ళకి పూరీలు గారెలు ఇంకా అవి ఇష్టం
ఇ మ్యాంగో మ్యా పిక్కిలు కూడా వేసుకుంటారు కొంతమంది బక్ష్య అవి బుక్ బదిలుతుంది అవును
ఆ కొత్త మ్యాంగోస్ కొత్త చింతపండు కొత్త కొత్త కారము కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా అన్ని కొత్త వాటితోనే చేయిస్తారు దాదాపుగా
అ
ఆ అంకే ఆ తర్వాత ఇంకా లంచ్ డిన్నర్ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు
అవును
చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఏదో ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ ఇంకా దేవుడు
అవును కొంతమంది ఇంకా టెంపుల్స్ కి కూడా వెళ్తు చెతారు ఆ రోజు ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లూట్ జేసేసుకొని
పంచాంగం కదా మెయిన్ ఇంకా పంచాంగం జీవించడానికి అందరు వెళ్తారు దాదాపుగా చాలా మంది వెళ్తారు కొత్త సంవత్సరం ఎలా ఉంది మన ఆ లైఫ్ కి సంబంధించి అని ఇంకా నా రాసులన్నీ చూసుకుంటారు ఎంత వ్యయము ఎంత ఆదాయము అన్ని ఇంకా లెక్కలు చూసేసుకోవడానికి టెంపుల్ కి వెళ్తారు మెయిని ఇంకా అది కూడాడయి ఈవినింగ్ టైమ్ లో కంపల్సరీ టెంపుల్ కి వెళ్ళి పంచాంగం చదవడం వినడాము అవన్న జరిగిపోతూ ఉంటాయి ఇంకా
రామ్జీవకి ఆ అవును ఇంక ఉగాది ముందు బొబ్బట్లు చేసుకుంటాం అలాగ మంగో పులిహోర చెసుకుంటాం
అవును మ్యాంగో
ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినరు ఎవరు కాకపోతే తే కొంతమంది నాన్ వెజే తింటారు అదే ఈ రోజు
ఆ అంటే తెలంగాణలో కొంతమంది తింటారు ఆంధ్రలో అయితే
కాని మేమ ఇలా నాన్ వెెజ్ తినము రోజు ఏ పప్పుూ ఏదైనా వెజ్ ఇంకా వెజ్ కర్రీసే
అంతే అంతే మేము అంతే పప్పు వెజ్ కర్రీస్ ఇంకా మనకు పూజ చేసుకుంటాం కదా మార్నింగ్
అవునవును మళ్ళీ నాన్ వెజ్ తినద్దనే ఉ అందుకోస ఏమా
ఆ అవునవును అండి ఇంకా మేము అంతే నాన్ వెజ్ తీసుకోము కొందరేమో ఫెస్టివల్ వచ్చిందంటే నాన్ వెజ్ తినాలనే కాన్సెప్ట్ తో ఉంటారు
అంటే అది ఓన్లీ దసరాకి మాత్రమే మనం నాన్ వెజ్ తింటాం
అవును అవును
ఇంకా మిగతా ఏ ఫెస్టివల్స్ కి దివాళీకి కూడా అసలు ఇంకే ఫెస్టివల్ కి కూడా తిన్నారు నార్మల్ గా ఇట్లా సమ్మక్క సారక్కకి అది ఎలా అయినా నాన్ వెజ్ తే కాబట్టి కంపల్సరీ తినాలి
ఔను చేస్తరా మీరు సమ్మక్క సారక్క వెళ్తార ఉమ్ సరేరా ఓకేరా బాయ్